వ
ఏం చేస్తున్నారు హలో
హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చెతారు
షాప్ కల్తు
షాప్క ఎందుకు
అప్పు తీసుకొని రావర
అంటే మీకు దగ్గర నా దూరమా
దూరమే
మ్మ్ హు హలో లేదు లేదు ఇంకా ఇప్పుడే వంటలు అవుతడి క ఇంకారి ఈ రోజు టమాటా తమి షాప్ అంటే ఇక్కడ మీకు దగ్గర నేనా ఇట్లా బజార్కి వెళ్తారా
ఇనా దూరమే కొంచెం
వరుమేడా మీకు అక్కడ వెదర్ ఎట్లుంది వర్షాలు పడదానయా
లేదు వర్షం మబ్బు ఉంది కాగానీ
హ
అ
హ షాపు క ఎద్ద దూరం ఎంత ఎన్ని ఎన్నిమినిస్ పర్ద ఐదు ప అంతే దగ్గర్ల నేనా
అంటే నేను హాఫ్ దూరం వచ్చిన ఇంకా హాఫ్ దూరం ఉంది
అంటే ఏంటి కిరాణా సామాను తీసుకొత్తరా ఏం ఏం తీసుకత్తరు అక్కడ అ
ఇప్పుడు ప్రజెంట్ అయితే పప్పు కోసమే వచ్చిన ఏదైనా కావాలన అక్కడే తీసుకుంటాము
అక్కడ తీసుకుంటారా అంటే ఇంట్లోకి ఒకేసారి తీసుకురారా సామాను
తీసుకొచ్చి తీసుకొస్తాం కాని అయిపోయింది ఈసారి
ఆహా అది తీసుకొచ్చి దాకా ఇక్కడికి వెళ్తారా అ ఇంకా మీరూ ఏం స్టడీ అ హత మాంట
అవ్వలేదు
ఏం చదువుతారు చింతా నయి ర అంటె ఇప్పుడు ఏం ఇద్దం అనుకుంటాడు
ఆ కంప్యూటర్ కి సంబంధించి తీసుకుందాం అనుకుంటున్నా
హ్మ్ సాఫట్వేర్ కి సంబంధించింద కోర్స్
త్రీ ఇయర్స్ ఉంటది
ఎక్కడ చదివేది ఆ చదివి ఆ మీరు చదవడం ఎక్కడ
ఇక్కడ
ఇక్కడ ఆహా అంటే మీ దగ్గర నా ఇంకా వేరే ప్లేస్ కి వెళ్ళి ఏ చదకుంట అని వేరే ప్లేస్కి వెళ్తారా హ్మ్ అ మీరొక్కలే వెళ్ళిర షాపుకు
లేదు మా పెద్దమ వాళ్ళ కొడుకు వచ్చిండు
ఆహ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు
మా ఇంట్లో మేమందరం జాయింట్ ఫ్యామిలీ టెన్ మెంబెర్స్
జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ హ ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ ఇంకెవరు అక్క ఉందా అన్న ఉన్నాడా అన్నయా నేనా అన్నయ్య ఏం చదుత ఉండు
డిగ్రీ ఏ
మీకు ఏనా ఉహు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాన మరి ఇప్పుడు హాలిడేస్లల
తింటున్నా పడుకుంటున్నా ఆడుకుంటు ఫోన్ చూస్ ఏం వెళ్లట్లేదు
ఉ ఉ
ఓ
ఇంకా ఇంకేమున్నది జాయింట్ ఫ్యామిలీలు ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లా ఆ
ఆ ఆ
జాయింట్ ఫ్యామిలీనా ఎవరెవరు ఉంటారు అంటూనా
అమ్మ తాత వాళ్ళు పిన్ని వాళ్ళు మేము
ఉ ఉహు పిన్ని వాళ్లకి పిల్లలు ఉన్నారా
అహా
ఆ
ఇద్దరు ఉన్నారు
ఇద్దరు ఉన్నారా మీతోనే ఉంటారా మరి వాళ్ళు వి డియాన్లు అని చేపలే ఫాలే నే ఉమ్ టైమ్ స్పెండ్ చేస్తారా నితోని
మొత్తం నాలుగు వందలే అనుకో
నీతోనే ఉంటారా షాపింగ్ అయిపోయిందా
అయిపోయింది
ఉ
ఎలా
ఇప్పుడు వాటి చేస్తుదిన్నదా
ఆ చేస్తుది మళ్ళీ ఫిష్ కర్రీ ఉంది గానీ మా డాడీ తినడు కాబట్టి మళ్ళీ పప్పండి
ఉ వంట ఎవరు చేతరు మీ మమ్మీ చేతదా నువ్వు చేతవా
మా మమ్మీ చేస్తాయి ఇప్పుడు
అ రోజు ఎప్పుడు లేతవ్ పొద్దున్న
ఉమ్ నైన్ ఒక్కొక్కసారి నైన్ ఈ రోజు టెన్ థర్టీకి లే స
ఉ ఏమైనా హెల్ప్ చేతవా లేదా మమ్మీకి
చేస్తా పొద్దున ఏం చెయ్యను సాయంత్రం చేస్తా
ఉహు ఏంటిది ఆయ ఎక్కడన్నా టొమా
టొమాటోనా
ఊ
ఉహు
ఎప్పుడు తింట్రి మీరు
ఉ
ఎన్ని గంటల వరకు తింటారు
మేమ్ నైన్ అవుతుంది ఇప్పుడు
హ్యూమ్ హు హు పడు కోడం
నేన్ పడుకునేసరికి లెవెన్ అవుద్ ద్ది మమ్మీ వాళ్ళు టెన్ థర్టీ వరక్ పడుకుంట
హ్మ్ ఎందుకు ఫ్రెండ్స్ తోని చాటింగ్ చేతావా
లేదు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తా
ఊహు యూట్యూబ్ లో ఏ వీడియో చూతవా అక్కోల్ ఇంట్లో వున్నై కాచ్చుక మిషన్క ఏసేదిగా ఎత్తే కాదా
హ
బ
ఇంకా
హ్మ్ ఇంకా ఏమున్నది ఇంకా
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
ఏమున్నార్ ఆడతు
ఒహో
ల్ ప
స్కూలేప్పుడు స్టార్ట్
మ స్కూ మ ఉన్నా స్కూల్ కుంటది పర్వై
అవునా
స్కూలా ఫిఫ్టీన్త్ కి స్టార్ట్ అయితది
ఏం చదువుతున్నారు మీ పిల్లలు
ఆ పిల్లలు ఒకరు ఫిఫ్త్ క్లాస్ ఒకరు సెవెంతత్ క్లాస్
మెరిట్ ఎవరు టాపర్ ఎవరు మంచిగ చదువుతారు
పాప మంచిగ చదువుతది
ఆ
హ్మ్ ఏ బాబు నార్మల్ గా ఏదో చదువుతానంటే చదువుతాన
ఊహు
ఊ అంతే ఊ ఊ హ్మ్ మీ స్టడీ మరెఎప్పుడు స్టార్ట్ అయిధీ ఇంకెప్పుడు కాలేజ్ స్టార్ట్ తెలీదు హ్మ్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిది మీకు ఆ
మాది నెక్స్ట్ మంత్
అంటె ఇప్పు స్టార్ట్ కా
ఊహు కాదు
హు సంబంధించింది అయిపోయిందా నెక్స్ట్
మీ అన్నయ ఉన్నాడా ఇంట్లో ఉహు వేరే వేరే దగ్గరానే పోతాడ
ఊ ఉ
అంటే ఎప్పుడెప్పుడు వస్తాడు ఓన్లీ పండుగలకు వస్తాడా
పండగలకి ఆ పండగల కి వస్తడు కొడుకు
ఊ వస్తాడు యా అన్నయ్య మీరు కొట్టుకుంటారా మరి ఇంట్లా
కొట్టుకుంటాం తిట్టుకుంటాం
ఆ
ఉహ్
హూ
మీరే ఎంత మంది ఉంటారు ఇంట్లో
మేం పోర్ మెంబర్స్ సరే మరి బాయ్ హా